కలో
హలో మేమ్ బావన
ఆ సార్ బాగున్నా బాగున్నారా.
బావున్న ఎంజెస్తున్నారూ మేడమ్.
ఏంలే సార్ కాలి. ఇప్పుడే బయటక్ పోయోచ్చినం బో నం షాప్. ఫింగర్ లా జేద్దామా అని చెప్పేసి ఫెస్టివల్ ఉంది గదా కొంచమ్ ఏమన్న తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళినా.
అవునా మేడం అంటే షాపింగ్ అంటే ఏ షాపింగ్ మేడం.
షాపింగ్ అంటే రేపు రాములవారి కళ్యాణం వస్తుంది కదా రేప్ లేదు ఎల్లుండి. వారికి బట్టల బెట్టే దున్ ఇంక మా ఇంట్లో వాళ్ళకి కూడా కొత్ బట్టలు తీసుకుందా అని జెప్పేసి ఉగాదికి తీసుకున్నాము. ఇంకా ఇది గుడా మనకి సై ఎండు ఫెస్టివల్ అంటే ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ కదా
అదే ఫస్ట్ ఫెస్టివల్ నవమి
అందుకని చెప్పేసి తీసుకుందామని వెల్ లున్ ఉండేవి పట్టుబట్టలో
అవునా అంటే శారీసు శారీస్ తీసుకుంటార మేడం
ఆ మా మదర్కి శారీ ఇంకా మాకు వచ్చేసి హాఫ్ శారీసు, చూడీదార్సు మా ఫాదర్ కి వచ్చేసి లుంగీ ఆ ఇది కండువా ఒకటి దోతి ఒకటి ఇంక అంతే ఆయన పండుగ పుట్ అవి రాని తప్ప ఏం వాడరు ఆషోర్ట్ సైజ్ లెద్ నార్మల్ గా ఇంకెప్పటికీ ఉండేవే ఉంటాయి కానీ ఆ రోజు ఏం వేసుకోరు కాబట్టి ఆ పట్టు పంచా కట్టు కండువా ఒకటి తీస్ ఉంటారు మ్మ్
ఇంకా షాప్ మేము షాపింగ్ ఏం చేయలే మేడం మేడం అంటే చేద్దాం అనుకుంటున్నాం
ఆహా
షాపింగ్స్ అంటే మేకు ఇక్కడ దగ్గర సిటీ ఉంది. ఆ సిటీ దగ్గరికి వెళ్ళి పిల్లలు మేము షాపింగ్ చేద్దాం అనుకుం
ఓకే ఓకే అంటే ఆ సిటీవేర్ షాప్ మాల్స్కోలే వెళ్లి చూస్ చూసుకుంటారా లేకపోతే ఆ హ్యాండ్ బ్యాగ్
ఆ షాప్ పెర్మాల్కి వెళ్తాం మేడం మేము
ఓకే అమ ఏమైతే షాపింగ్ మాల్స్ కంటే కూడా ఫెస్టివల్ టైమ్ లో హ్యాండ్ మేడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట
అవునా మేడంమ్
ఆ అంటే ఇంకా మేతా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ మాకు కావాల్సిన మెషర్మెంట్స్ కాగానీ ఆ డిజైన్ గానీ ఆ రెండు కూడా చూస్ చేసుకొని వాళ్ళతో ముందే అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోరే వాళ్ళకి చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళు చేసి ఇస్తార అనమాట
అవునవునాహ హ్యాండ్ మేకింగ్ చేసేస్తారు
ఆ మషన్ మేడ్ ంటే కూడా హ్యాడ్ేడ్ ఎక్కువ ూ్ చేస్త స్తము
ఆహా మీకు ఇష్టం హ్యాండ్ మేడ్ేనా మేడం
ఆ హ్యాండ్ మేడేనండి మెషిన్ మేడ్ కంటే కూడా ఇది మెత్తగా ఉంటుంది హ్యాండ్ మేడ్ వచ్చేసి మనకి కొంచెం కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట
ఓకే ఓకే ఓకే ఇంకా మేడం షాపింగ్స్ అంటే మీకు ఎలాంటి షాప్స్ వె చెప్స్తారు మేడం మేడం అంటే పెద్ద పెద్ద షాపింగ్స్ వెళ్తారా మామూలుగా
ఆ ఐటెంని బట్టి ఆ చేస్తాన ఆన్లైన్ షాపింగ్ అయితే రెగ్యులర్ వేరుకి చూస్తా ఉంటాము
ఆ
లేదు కొంచెం ఎక్కువాలి అని అనుకుంటే కాస్ట్ వైజ్ చూసుకుంటే కొంచెం షాపింగ్ మాల్స్ స్లోకి వెళ్ళలి పెద్ద పెద్ద మాల్చన్న చూసుకుంటాము
అవునా
ఆ అంటే మనకి ఆన్లైన్ పెట్టాలి అని అంటే అన్ని కరెక్ట్గా వస్తాయో లేదో తెలియదు కదా మళ్ళీ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చాల ఆన్లైన్ రిటర్న్ ఆప్షన్ ఉండట్లేదు
అవునా మేడం అంటే మీకు ఎక్కువ ఎలాంటి శారీస్ కానీ ఎలాంటి డ్రెస్సెస్ కానీ ఎలాంటి ఇష్టం ఉంటాయి మేడం
ఆ సారీస్లోన్ అయితే మా ఎగ్జీమ్ అమ్మా పట్ వచ్చేసి ఆ కొంచం ఎక్కువ ఉండకుండా తక్కువ ఉండేలాగా చూస్తాము ఎందుకంటే అవి ఒక్కసారి రెండు సార్లు కంటే కట్టాంల అలా కాకుండా కాటన్ వేర్ లో వచ్చేసి ఆ చూస్తాంనమాట రాజస్ తని కోట శారీస్ అని చెప్పేసి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మా మదర్ ఎక్కువ వా నమాట ఎందుకంటే అవి వన్స్ రెగ్యులర్ గా కూడా యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి అలా చూసుకుంటాం అనమాట పటుయి అయితే ఆ ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి తప్ప వేరే కట్టడానికి అవ్వదు ఇంకా బీర్వాలో పెట్టి అలా వా నీకు పూజ చేసుకోవడం తప్పించి ఎమ్ఉండదు అంత అంత కాస్ట్ పెట్టీ తెసి
అవునవును మేడం ఎందుకంటే మనకు ఫెస్ట్ ఫువెల్స్ ఏదన్నా మనకు పెళ్ళిళ్ళ కానీ ఏదన్నా
ఆ ఇంకా లేడీస్ క ఏంటింటే మ ఒకసారి కట్టామా అని ఉంటే ఒకసారి వేసేసుకుంటే దాన్ని మళ్ళీ వెయ్యాలి అని అంటే కొంచెం అనీజీగా ఉంటంది మళ్ళీ కొత్తది కావాలి అని ఫీల్ లోనే ఉంటాము
డిఫరెంట్ అంట ఇది పాతగా అయినట్టు అనిపిస్తు ఉంటాది
ఈవెన్ ఒక గ్రీన్ కలర్ ఉంది అంటే ఆ గ్రీన్ కలర్ లోనే ఆ నంబర్ ఆఫ్ వేరియేషన్స్ చూస్తూ ఉంటాం అనమాట ఒక గ్రీన్ లోనే డార్క్ గ్రీన్ అని లైట్ గ్రీన్ అని పీకాక్ గ్రీన్ అని ఇలా ఇన్ని గ్రీన్స్ ఉంటాయి ఆ సో అలాంటి టైప్స్ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ సో ఏది చూసినా ఇది కొత్తగానే అ విచ్చుధి మాకు సో అంతంత కాస్ట్ పెట్టడం కంటే తక్కువ కాస్ట్ లో ఎక్కువ తీసుకునేలాగా ప్రిఫర్ చేస్తాము
అవునా మేడం అంటే మీకు ఎలా ఎలాంటి కలర్ ఇష్టం మేడం అంటే సారీస్ లో కానీ
ఆ కలర్స్ అయితే వీళ్ళు ఫెస్టివల్స్ వచ్చాయి అనుకోండి ఖచ్చితంగా మనకి ఎల్లో రెడ్ గ్రీన్ ఈ వీటికి మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటా ఆ ప్రిఫరెన్స్ దాటి వేరే వాటికి ఎల్లం ఆ లేేదు కొంచం నైట్ బ అదే పార్టీస్ ఉన్నాయి సో ఈ టైమ్ లో ఏంటి అనింటే కొంచెము బ్లాక్ ఎ అట్రాక్ట్ అవుతుంది ఆ కొంచెం చెంకీ వర్క్ ఎ ఎక్కువగా ఉంది సో నైట్ కాబట్టి కొంచెం బ్లింకిట్ అవుతూ ఉంటయ్ ఆ సో బ్లాయక్ లాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము లేకపోతే బండపాకు రోప్రేనా ఎమరాల్ గ్రీన్ అంటాం. అలా ప్రిఫర్ చేస్తాము. ఆ ఇంకా మార్నింగ్ అవర్స్ లో కొంచెము చిన్న చిన్న పా ఫంక్షన్స్ ఉన్నాయి. అని అని అనుకంటే ఇంకా ఏవైనా కూడా ఎల్లో, పింక్
మీకి సిల్క్ కలర్ నచ్చదా మేడం సిల్క్ సిల్క్ లో
ఆ సిల్క్ నచ్చదు సర్ సిల్క్ అసలు నచ్చదు ఆ అది ఇండియన్ అంటే కొంచెము ఇబ్బంది పెడుతూ ఉంటది ఇంకా అవును ఎండ టైం లోన్ అయితే మండుత్ తూ ఉంటయి అవి
అదే అదే సిల్క్
కంఫర్ట్ ఉండదు ఆ సో అదే కాటన్ అయితే గాని మెత్తగా ఉంటది. ఆ వేసుకున్నా కూడా కంఫర్ట్ గా ఉంటది. స్వెట్ దానికి కూడా ఆ ఎండగాస్తున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాం మనం.
ఓకే ఓకే మేడం ఇంకా షాప్స్ అంటే ఇం ఇంకా మీరు మీ ఫాదర్ మా మేడం వచ్చేసి క్కువ పట్టు శారీస్ నచ్చుతది మేడం
ఓకే అంటే మేడం ఒక్కరే తీసుకుంటారా మీరు కూడా వెళ్ళి హెలే హెల్ప్ చెస్ సో ఉంటారా
మా మేడం వచ్చేసి మేడం వెళ్తది. నేను కూడా వెళ్తా ఆమెమ్మటే వెళ్ళి నేన్ తీసుకుంటామని అంటే నచ్చినవే తీసుకుంటాం ట్ ఎక్కువ ఎల్లో కలర్ ఇష్టం ఆమెకు
ఓకే ఓకే ఇంకా పిల్లలకి ఎలా తీసుకుంటారు సార్
పిల్లలకు ఎక్కువ వచ్చేసి టీ షర్ట్స్ జీన్స్ లో వాళ్ళకు వచ్చేసి అలా తీసుకుంటా వాళ్ళకి నచ్చి
అంటే వెస్ట్రన్ వేరే ఎక్కువ నచ్చుతాయి అనమాట
ఓకే అలాగా
ఆ ట్రెడీషనల్ వేర్ బయ్య దాసర్ అంటే దోతీ పంచా, కుర్తా ఈ టైప్ ఆఫ్ డ్రెసెస్ పిల్లల్కీ కూడా ఏం వెయ్రా అలా.
పిల్లల కేస్ స్తం మేడం దసరా మూమే ఇత్రా ఫెస్టివల్ ఉంటది కదా. దసరా నాడూ ఆ ఏదన్నా ఫంక్షన్సు. పెళ్ళిళ్ళకి ఎళ్ళినప్పుడు. అలా వేసుకుంటార్ దోత్ చ్చీ వచ్చేసీ ఏవోటీ కుర్తా అవి వుంటయి గదా పెద్దయి. అలాంటివి నచ్చుతయ్ మన పిల్లలకు.
ఓకే ఓకే. ఇంకా ఎలా తీసుకుంటారు.
మా మిస్సెస్ వచ్చేసి కాటన్లో ఎక్కువ నచ్చుతది కాటన్నునూ, మామూలు పట్టు. అండ్ ఆమెకు వచ్చేసి ఎక్కువ కలర్స్ అంటే గ్రీనూ, ఎల్లో. ఇంకోటీ వచ్చేసీ రెడ్డ్. అలాంటి సారీస్
ఆ కూడా కొంచం ఆమ్ బాగా అంటే అట్రాక్టివ్ కలర్స్ అవి. అంటే కిడ్స్ కయితే బాగా అట్రాక్టివ్ అవి పింక, రెడ్ ఆ
ఆ బాగుంటాయి పిల్లలకు టీ షర్ట్స్ అయినా షర్ట్స్ అయినా.
అవునా
ఆ ఇంకా మేడం, షాపింగ్స్ ఇంకేం చేస్తారు మీరు.
ఇంకా షాపింగ్స్ అంటే ఇంకా, చాలానే ఉన్నాయి సార్. ఆ షాపింగ్ మాల్ కి ఎళ్ళినామనని అంటే ఒక షాప్ పింగ ఐటమ్ దానికి ఎళ్తే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చుడీదార్ తీసుకుందాం అని ఎళ్తే అక్కడ ఏమన్నా శారీస్ నచ్చినయ్ అనుకోండి వాటి మీదా ఆ బిల్ చేయడము. దాని పక్కనే ఇంకేమైనా బెడ్ షీట్స్ అవి కూడా కొంచెం ఆఫర్ లో కనబడుతున్నాయని అంటే వాటిని బిల్ చేసేయడము.
అవునవునా అంటే షాపింగ్స్ అంటే, ఇప్పుడు మీరు వేరే వేరే షాపింగ్స్ చేస్తారు గదా అంటే ఇప్పుడు మనకు నిత్యావసర వస్తువులు లాంటియి అలాంటియి షాపింగ్సు చేస్తారా మీరూ. లేదంటే మీరూ మామూల్
అదీ ఆ కిరాణా షాప్ వాళ్ళకి ఒక్ ఒకసారి మనము మంత్లీ గ్రాసరీస్ ఆ లిస్ట్ ఒకటి పెట్టేస్తామ్ అండి. అది ఒకటేసారి త్రీ మంత్స్ కి ఆలా తెచ్చేసుకుంటూ ఉంటాం అనమాటా.
అవునా మేడం.
అది ఏమన్నా కొంచెం మనకి దొరకని ఐటమ్స్ కిరాణా కొట్ లో దొరకని ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఆ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పిక్ పిక్ చేసేసుకుంటూ ఉంటాం. లైక్ కొన్నిసార్లు మా ఓ అంటే చీజ్ ఐటెమ్స్ గానీ ఆ కొంచెం సాండ్విచ్ పిజ్ జల్ చేసుకోవడానికి ఇంట్లో చేస్తూ ఉంటాము. వాటికి సంబంధించిన ఐటమ్స్ వచ్చేసి మన కిరాణా కొట్లో దొరకవ్. సో మాల్స్ కెళ్లినప్పుడు ఇక్కడ తీసేసుకొని పెట్టుకుంటాం. అనమాట సో అవి తీస్ వచ్చి ఇంకా మనకు ఫ్రిడ్జ్ స్టోరేజ్ లో పెట్టేసుకుంటాము.
ఓకే ఓకే మేడం
అలా ఉంటుంది.
ఇంకా మీకు నచ్చిన షాప్స్ అంటె ఇప్పుడు మీకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్సా చిన్న షాపింగ్ మాల్స్ ఎక్కువ ఎలాంటి షాపింగ్ మాల్స్ పోతారండి.
ఆ రెండు ప్రిఫర్ చేస్తానండి. అంటె ఐటెంని బట్టి ఆ ఏది ఎక్కుడు తీసుకోవాలొ అక్కడె తీసేసుకుంటా దీనికి పే ఒక చిన్నదాని పెద్దదానికి వెళ్ళి ఎక్కువ బిల్ పెట్టాలని ఏం ఉండదు.
అవును ఓకె ఓకె మేడం థ్యాంక్ యూ బై
హ్మ్ ఓక్ ఏసే అ ఉం